హలో
హలో
హలో
అరే వినిపిస్తుందారా
ఆ వినిపిస్తుంది మీకు
వినిపిస్తుందిరా ఏం చేస్తున్నారు
ఏమ్ లేదు ఇగ నార్మల్గా పడుకుంటున్నారు అందరు
ఆహా ఎండ కోడుతుందా
చాలా కొడుతుంది అంటే మా ఇంట్లో చెట్లు ఉన్నాయి కాబ ట్టి అంత ఏం ఏర్పడదు
అవునా ఇప్పుడు స్లీవింగ్ టైమ్ ఆ మీది
పడుకోరుగాని అలా జస్ట్ బెడ్ మీద అట్లా ఓరిగి రిలాక్స్ అయితది మమ్మీ డాడీ అంతే ఇవాళ ఆలూ ఫ్రై
ఆలు ఫ్రై చేసిరా తిన్నారా మరి
తిన్నాం అప్పుడే తిన్నాం అందరం
తిన్నరా తిన్నం రా చాలా సేపు అవుతుంది తిని కూడా టూ కట్లా తినేసినము
హ టూ టూ చాలా సేపు అవుతుంది వన్ హవర్ అయితుంది ఇగా
అదే మరి వన్ అవరే చాలా సేపు మకు
మేము ట్వెల్వ్ కి తిన్నాము మా మమ్మీ ఏమి టిఫిన్ చేయలేదు
అవునా
నేను ఎలాగో టిఫిన్ తిిన హాస్టల్ తిని ది అంటే అల్వాటు హస్టల్ల తింటా చయ్ బిస్క్ చాయ్ బిస్కెట్ తింటా ఇగ ఇంట్లో అ దనికే నాకు కాకలేయి ఓకే బ్యాలెన్స్ అయిపోతది ఇక
అవునా అంటే మీరు బయట తేస్తారా పాలు ప్యాకెట్ పాల
లేదు మాకు వచ్చి పాలు పోస్తారు
పాలో వచ్చి పోస్తా ార పెళ్ళిళ్ళకి గాని ఫంక్షన్స్ గాని వెళ్ళినవా ఈ మధ్యలో ఎక్కడికైనా
హస్తేలే పెళ్ళిళ్ళ పోలే ఫంక్షన్గా పెళ్ళిళ్ళ ఉన్నాయి కానీ మీ ఎండకి టేల్తాలే
ఏటు వెల్లర్లేరా మరి షాపింగ్ డ్రెస్సెస్ కి న తీసుకున్నావా మళ్ళా నెక్స్ట్ హాస్టల్ క వెళ్ళాలిగా
అవున అక్క ఇంకా తీసుకోవాలి ఆన్లైన్ షాపింగ్ చేస్తా నేను
ఆన్లైన్ షాపింగ్ చేస్తా అంటన్నా మంచిగా వస్తేయార అందులో
ఆ బాగానే వస్తాయి ఇంటే మనం ఎక్కువ రేంజ్ లో తీసుకోవద్దు తక్కువ రేంజ్లో తీసుకోవ ఒక టూ త్రీ హండ్రెడ్ టాప్స్ ఒక సిక్స్ సెవెన్ అంతే అందులో తీసుకుంటే ఓకే
అంటే ఇప్పుడు తీసుకున్నావా నువ్వేమన్నా క్లాత్ మంచిగా వచ్చిందారా
ఆ బానే వచ్చింది
అవునా ఇప్పుడు పాయింట్స్ అమిీషో
మీషోలో ఓకే మీషో లో ఎప్పుడైనా తక్కువ రేంజ్ లోనే తీసుకోవాలి ఒక ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ వరకు
ఫి ఆ మాద ఈ ఫ్లిప్కార్ట్ల
ఈ ఫ్లిప్కార్ట్ అమెజాన్ అవి ఏ ఎంత పెట్టుకున్నా ఓకే ఎందుకంటే అవి బాగా వస్తాయి
మంచిగా వస్తాయా స్నాప్ డీల్ అనే ఒకటి ఉందిరా దాని వస్తాయరా మంచిగా
స్నాప్ డిల్ ఆ బాగానే వస్తాంది అక్క అది జస్ట్ పార్ట్ ఆఫ్ మింత్ర యాప్ మింత్రా గురించి మింత్రా ఇంకా స్నాప్ డీల్ ఒకటే కాకపోతే సపరేట్ గా పెట్టటిం ఆ వస్తే ఒక టీషర్ట్ తీసుకున్నా నేను బానే వచ్చింది ఆ మంచిగానే వచ్చింది అది వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇంకా కొత్తేదానికి
డిస్కౌంట్ ఉన్నాయిరా మంచిగా ఈ స్నాప్ డీల్లో
అవునా
మళ్ళా వీక్లీ లాస్ట్ సండే అన్న సాటర్డే అన్నా ఓ వన్ అవర్ టూ అవర్ షాపింగ్ బెట్టి ఇంత రేట్ అనేసి పెడతాడు అంటే ఒక ఆ ఒక థౌజం ఉన్నది వచ్చేసి వన్ ఎయిటీ టూ హండ్రెడ్ అట్లా పెడతాడు
థౌజండ్ ఆ అవును ఇప్పుడు నడుస్తున్నాయి ఆల్మోస్ట్ అ
నడుస్తున్నాయా అదే రా అదే వాటిలలో చూసు తీసుకుందాం అనుకున్నా మరి మంచి వస్తుందా రాదా అని డౌట్
బానే వస్తాయి కానీ ఇక లైవ్ లో తీసుకుంటాం కదా అయినా మీరు మధ్య రాకపోతే ర రిటర్న్ ఆప్షన్ పెెట్టొచ్చు
అవునవును పెట్టొచ్చు కనిక చూడాలి ఒకసారి తీసుకొని చూస్తా పిల్లలకే
తీసుకోండి ఇట్లా పిల్లలకా కాబ మీకు ఛారీలు కూడా బానే వస్తాయి
అవును అవును బానే చూపిస్తుంది రా చూసినా చూసే దాని తీసుకున్నా తక్కువ ప్రైస్ లా ఉంటాయి శారీస్ కూడా
స్నాప్ డీల్లో న్నా
ఇప్పుడు టూ థౌజండ్ అట్లా ఉండే సారి మనకి సిక్స్ హండ్రెడ్ అట్లా వస్తుంది
బానే మాది నాకు స్నాప్ డీల్ గురించి తెల్వదు కానీ మింట్రా ఫ్లిప్కార్ట్ ఇవ్వందిగా అమెజాన్
అయితే నేను స్నాప్డీల్ నుంచి నీకు లింక్ షేర్ చేస్తా
ఓకే
నువ్వు ఎప్పుడైనా షాపింగ్ చేసినప్పుడు ఒకసారి చెయ్యి దీని వల్ల యూస్ ఏంటి తెలుసా
హ
ఇప్పుడు నువ్వు మీషో ఉంది కదా ప్రజెంట్ నీ దగ్గర ఇప్పుడు మీషో నుంచి నువ్వు షాపింగ్ చేస్తే నీకేమైన్నా అమౌంట్ క్రెడిట్ అవుతుందారా
ఆహా కాదక్కా
కానీ నీకు ఇంకొక ఆప్షన్ చెప్పన్న అమౌంట్ వచ్చేది
చెప్పండి
కదా ఇప్పుడు ఇప్పుడు ఈ యాప్ ద్వారా నువ్వు ఎవరికైనా నీ మొబైల్ నుంచి ఆ ఎవరికయనా ఇప్పుడు నేను నే నా మొబైల్ నుంచి నీకు లింక్ పంపిస్తా కదా పంపించినప్పుడు నువ్వు షాపింగ్ చేసుకుంటావు కదా ఎంతో కొంత తోటి
చేసుకుంటా
వల్ల నాకు ఫిఫ్టీ రూపీస్ అనేది ఆటోమేటిక్ క్రెడిట్ అయిపోద్ది ఆ అంటే నీకు ఎట్లా అంటే నీకు నీకు డిస్కౌంట్ వస్తుంది
అచ్చా ఓకే
ఫైవ్ థౌజండ్ వస్తువు నీకు ఎంతకు వస్తుంది అంటే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా వస్తుంది ఫస్ట్ కొన్న వాళ్ళకి
అవునా అది ఈ అదే షాపింగ్ చేద్దామని రోజు చూస్తున్నా కానీ
నేను ఒకసారి పెడతా చేస్తావా దీంట్లో
ఆ చేయిస్తాం
ఆ నేను అయిపోయినాక పంపిస్తారా నువ్వు ఒక చేసుకో ఎందుకంటే క్లాతులు కూడా లో బాగానే ఉన్నాయి చేసుకుంటే అమౌంట్ మళ్ళీ నువ్వు మీ ఫ్రెండ్స్ క ఎవరిన్నా చేసినా కూడా నీకు క్రెడిట్ అవుతయి హాస్టల్ లో వాళ్ళకి లాభమే నీకు లాభమే అట్లా
ఆ ఇప్పుడు మీకు ఏమన్నా ఇ డిజిటల్ స్కిల్స్ డిజిటల్ ఎంటర్ప్రైజెస్ ఏమన్నా అంటారు కదా సమ్థింగ్
అవున్రా అది జస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ రాది
ఆ అదే
అది అది ప్రాసెస్ ఏంటంటే ఒక చిన్న ఇంటర్వ్యూ లాంటివి కండక్ట్ చేస్తారు దాంట్లో చేస్తి ఆ ఇంట ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన పర్సన్స్ ని ఎంచుకుంటాం ఎంచుకున్న తర్వాత కి అసలు వర్క్ ఏం చేయాలి ఎలా చేయాలి మనకి ఇన్కమ్ సోర్స్ ఎలా ఉంట దనే ప్రాసెస్ అనేది నడుస్తది
ఏమైనా ఎమౌంట్ పే చేయడం
ఉంటది అంటే అమౌంట్ పే చేసి వేసుకోవచ్చు లేకపోతే మనం కస్టమర్ బేసిక్ నుంచి అయినా రావచ్చు కష్టమర్ బేసిక్ నుంచి ఎట్ల రావచ్చు అంటే ఇప్పుడు చాలా వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మనం ఈ మన దగ్గర ఉన్న మెడిసిన్ గురించి చెప్పాలి ఫస్ట్
ఓకే
అంటే ఫస్ట్ మనం నేర్చుకోవాలి దాన్ని
ఉం
అంతే సరే నాకు ఈ మెడిసిన్ కావాలి అన్ని నాచురలే మొత్తం అలవేరానే ఆ నాకు కావాలి ఇప్పుడు మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు ఉంటారు అనుకో మోకాల నొప్పులకి మన దగ్గర దగ్గర హీట్ జల్ అనీ ఒకట్టింటది అయింట్ మెంట్ అది పెట్టుకున్న విత్ ఇన్ వన్ మంత్ కి అసలు ఇగ నొప్పులు అనేవి చాలా వరకు తగ్గుముఖం పడది
అవునా
తగ్గుముఖం బట్టి ఒక్క ఫోర్ ఫైవ్ మంత్స్ కనుక మనం దాన్ని కంటిన్యూస్ గా వాడినం అనుకో ఆల్మోస్ట్ అక్కడ ఎక్కడైతే పెయిన్ ఉందో దాని లోపల నుంచి గుజ్జు ఉంటది కదా గుజ్జు తక్కువ అవ్వడం వల్ల బోన్స్ అనేవి అరిగి మనకు నొప్పి వస్తది అట్లా కాకుండా ఈ అయాంట్ మెంట్ ఏం చేస్తది అంటే లోపల నుంచి దాన్ని క్లీన్ చేసుకుంట వస్తది మనం పెట్టేది బయటనే
కానీ రిజల్ట్ లోపలే
రిజల్ట్ అనేది ఇప్పుడు పారాసెటమల్ టాబ్లెట్ వేసుకుంటం రా వేసుకున్నాక మనకి ఏమనిపిస్తది ఒక ఫైవ్ మినిట్స్ క్ తగ్గుతది తగ్గిన తరువాతకి మళ్ళా మనక్ నెక్స్ట్ జరం రాదా
వస్తది
వస్తది కానీ ఇది వాడడం వల్ల ఏమైద్దంటే ప్రాసెస్ లేట్ అయినా కూడా ఫర్దర్ ఫ్యూచర్ లో రాకుండా ఉంటదన్నట్టు
ఉం ఉం
అలా చిన్న పిల్లలు ఎవరనా కొంచెం మాట్లాడడం ఇప్పుడు కొంతమందికి మాటలు రావు కదా తట్టుకుంటే తట్టుకుంట కష్ట అవుతంటారు గదా అలాంటి వాళ్ళకి మన దగ్గర హనీ ఉంది వాళ్ళకి ఆ హానీని మనం ఒక వన్ ఇయర్ కనుక రెగ్యులర్ గా మార్నింగ్ వాళ్ళకి నాకుపిచ్చినాం అనుకో కో చేతిలో వేసి వాళ్ళక్ మాటలు ఎంత స్పి ఫస్ట్ టైం గోస్తాయంటే అసలు మనం నమ్మలేమ్ ఇగ రఫ్ అండ్ టఫ్ మాట్లాడుత రవి క్లీనింగ్ చేస్తది గొంతుని గ్లొంతును క్లీన్ చేసి వాయిస్ క్లియర్ గా రావడం కోసం చేస్తది ఆ హాని అనేది ఇప్పుడు బయట దొరికే హాని అన్ని కల్తినే ఉన్నయి
అవును ఆల్మోస్ట్ ఒక
అంటే వీళ్ళు అవి ఉంటాయి కదా తేనెటీగలు తేనెటీగల్ని వీళ్లే పెంచి వీళ్లే వాటికి సపరేట్ ట్టుగా ఒక ఐదు పది పన్నెండు ఎకరాల తోటి బాక్సెస్ పెట్టి అందులోనే హాని తీస్తారు
దాంతోనే జేస్తారు
దాంతోటే ప్యూర్ హాని విత్ చేతులు గూడా పెట్టారళ్ళు అన్ని మిషన్సే
బాగునే అంటే ఇప్పుడు స్టూడెంట్స్ చేసుకోవచ్చు అది వాళ
చేసుకోవచ్చు పద్దెమ్ది సంవత్సరాలు దాటిన వాళ్ళేవ్వరైనా చేయొచ్చు
హు
ఎయిటీన్ ఇయర్స్ దాటాలి ప్రతి చిన్న పుట్టిన పిల్లల కాంచి ముసళ అయ్యేంత వరకు ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మనం ఇందులో నయం చేసుకోవచ్చు వాళ్ళ కూడ చెప్పచ్చు
బ బాగుంది
ప్రత్తి ఒక్క వైరస్ కి జగ్గుకు జలుబుకు ఆ మనం ఇప్పుడు మామూలుగా బయట కూల్డ్రింగ్క్స్ తాగుతాం కదా
ఆ
మన కూల్ డ్రింక్స్ తాగడం వల్ల మనకు తర్వాతకి గొంతు ఇన్ఫెక్షన్స్ అట్ల వస్తాయి కానీ ఇక్కడ మనకి ఫ్యాబ్ అని ఒక డ్రింక్ ఉంటది ర కూల్ డ్రింక్ మాదిరిగానే
ఒకే
ఒక ఫైవ్ హండ్రెడ్ పెట్టినామ అంటే ఒక ఫోర్ బాటిల్స్ వస్తాయి ఆ ఫోర్ బాటిల్స్ మనం వీక్లీ వన్స్ అయిన కూడా ఒక టూ త్రీ డేస్ వరకు మనకు ఎనర్జెటిక్ ఉంటు త్తమన్నట్టు అద్ తాగడం వల్ల నీరసమని పియదు ఎంత సేపు ఇప్పుడు మనం మాట్లాడుతున్నం మనం ఒక టెన్ మినిట్స్ మ మాట్లాడగానే మనకి ఏమనిపిస్తుంది అబ్బా గొంతు నాస్తది హెడ్డేక్లు వేస్తుంది అనిపిస్తుంది మనం ఆ డ్రింక్ తీసుకొని నువ్వు ఒక ఫోర్ అవర్స్ కంటిన్యూస్ గా మాట్లాడినా గూడ నీక్ అలా అనిపి ఫీలింగ్ ఎ రాదు తెలుసా
ఫాల బవుతయి కదావిట్కే మన ఉన్నాయా
హెయిర్ ఫాల్స్ కుంటది మన స్కిన్ పైన మచ్చలేమన్న ఉన్న అన్ని ప్రతి ఒక్కదానికుంటాయి
అవునా ఎంత మన ఎఫోర్డబుల్ కాస్ట్ ఎన ఎక్కువ ఉంటదా
అంటే ఇది ఎట్లా అంటే ఒక్కటి ఇప్పుడు మనకి హెయిర్ ఫాల్స్ ఉంది అనుకో హెయిర్ ఫాల్స్ కి ఎన్ని వాడ అలే ఒక టాబ్లెట్ అని ఉంటది ఒక షాంపూ ఉంటది ఒక ఆయిల్ ఉంటదిరా ఈ ఈ మూడిట్ని మనం రెగ్యులర్ గా తీస్ కున్నమంటే మనకి హెయిర్ ఫాల్స్ అనేది తగ్గుతది మనమోక షాంపూ వాడి హెయిర్ తగ్గుతుందా అంటే తగ్గదు అది
ఆయిల్ ఇంకా
ఆయిల్ వస్తది షాంపూ వస్తది బా మన లోపల బాడీకి గ్రోత్ హెల్త్ ఇది హెయిర్ గ్రోతింగ్ కోసం టాబ్లెట్ ఉంటది ఈ మూడు గనక మనం కరెక్ట్ క్ట్గా వాడ్తే లోప్ చి హెయిర్ అనేది పెరు కుంట వస్తుంది అంటే బలం ఇస్తది అన్నట్టు ఆ టాబ్లెట్ ఈ తెల్లెటీకలు రాకుండా ఉండడం కోసం మనకు ఆయిల్ అంటే స్టాండర్డ్గా కనపడాలని ఇక షాంపూ వచ్చేసి ఏంటంటే చుండు గాని పేన్లు గాని ఏమన్నా డస్ట్ ఉన్నా బయటికెళ్ళిన అంతా క్లీన్ చేస్తది ఈ వన్నీ క్లీనింగ్ అయతే జుట్టు స్టాంండర్డ్ ఉండదా
ఉంటాది
అల అందుకోసమే ఇవన్నీ సర్ అరే సరే రా వేరే కాలోస్తుంది
ఓకే కా